హలో పిల్లలు ఉన్న దగ్గరా ఆ పని అన్నది అసల్ తీయరాద్
ఆ
కనపడతాయ కాద్ అండి
పిల్లలన్నాక అంతే కదండీ
ఆ చేసింది ఇ ఎవరర్ స్తారు అని చేసిందే ఎక్ తర్ వామ్
మనం చేసుకోవాలి చేసిన్ పని మనమే చేసుకోవాలి
ఆ ఆహా అంటే సత్యనే అండి నాకైతే సమ్మర్ హాలిడేస్ అస్ స్తన్నాయి అంటే ఒక రకమైన భయం స్టార్ట్ అయితంది
హుమ్ హుమ్
హే ఎందుకంటే ఇంట్లో ఉంటారు కదా పిల్లలు సే సెల్లులేమో ఈయాద్ ద్ అంటారు టీవీలే ఓ అద్ అద్ అంటారు బయటికి వెళ్తేనేమో ఎండా ఆహా ఆహా ఎటుో వెళ్ళలేని పరిస్థితి తే ఇంట్లోనేమో మేనేజ్ చేయలేక, హ్యాండిల్ చేయలేక టెన్షన్ స్టార్ట్ అయితాంది నాకు ఇప్పుడే ఎట్లా హ్యాండిల్ చేయాలని,
ఇంకా హాఫ్ డే సెక్షన్సు
అ ఇప్ హాఫ్ డే షన్స్ వస్తేనే అది ఆఫ్ డే సెక్షన్ కి తలంతా వో నేను ఆఫ్ డే ఎట్లా మేనేజ్ చేయ్యాలి, హాఫ్ డే ఎట్లా మేనేజ్ చేయాలి, వాళ్ళని ఎట్లా ఎంగేజ్ చెయ్యాలి. వాళ్ళని ఎట్లా బిజీ చేయ్యాలని ఆలో చిస్తానా
హ్మ్
షాపింగ్లు స్టార్ట్ చేసిన వాళ్ళు ఆడుకోవడానికి ఏమేమైతే మన జోలికి రాకుండా ఉంటారు అని అట్లుంటది పిల్లలతోని కష్టం
కష్టమే కానీ తప్పదు భరించాలి కదా
ఏ మళ మళ్ళా బర్త్డేలు సెలబ్రేషన్లు చేసుకోవాలి మా పాపది రీసెంట్ గానే బర్త్డే అయింది
కొంచెం అవుట్ డోర్ గేమ్స్ మీద కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టండి
అవు ను కాని మాకు ఇక్కడ ఔట్ డోర్ గేమ్సు అంటే ఇక్కడ చిన్న పిల్లలు ఎవరు లేరు చుట్టుపక్కల అది ప్రాబ్లం అయితాంది సిస్ మాకు
ఆ
ఆ ఇగా చుట్టూ తిరిగి మా ఊళ్లూ అన్నట్టు, చుట్టుపక్కల కొం చెం పిల్ పిల్లలు ఉంటే వాళ్ళతో వెళ్లి ఆడుకుంటూ ఉంటే ఏం అనిపించేది కాదు ఇక్కడ ఏందంటే ఇగ అందరూ పెద్దోళ్లే చిన్న పిల్లలు లేరు ఇక వాళ్ళు ఎటు వెళ్లాలో రోజు కా ఎట్టా తిరిగినా మమ్మీ డాడీ మమ్మీ డాడీ ఇంతే ఆ టీవీ సెల్లు మమ్మీ డాడీ
ఇంకా టీవీ ఫోన్ పక్కన పడేసి మీరే వాల్ తో మనం చిన్ననాట ఆడిన అవన్నీ మనమే మళ్ళీ వాళ్ళకి రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట గేమ్స్ అన్ని తక్కుడు బిల్ళ తొక్కుడు బిళ్ళ కోతి కొమ్మొచ్చి
పెళ్ళిళ్ళున్నాయి ఏదన్నా తీసక వెళ్ళామన్నా మా ఇక్కడ పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది గదా
కే
ఆ ఆ ఏదన్నా పెళ్ళి ఉన్నాయి అలా కానీ మేము వెళ్ళలేదు ఎందుకంటే ఇళ్లని పట్టుకొని పెళ్లికి వెళ్లాలన్నా భయమే ఉన్న దగ్గర ఉండరు చెప్పిన మాటవి నరు అసలు అసలు నిజంగా జెప్తున్నా మనం ఫంక్షన్‌లో పిల్లలని వేసుకొ కెళ్తాం గానీ వాళ్ళు అసలు అక్కడ ఏమి తినరు
పోతే ఇప్పుడు విలేజెస్ విలేజ్ విలేజెస్ ఉన్నాయి కదా మీ చుట్టుపక్కల ఎక్కడన్నా విలేజెస్ లో పొలాలకి తీసుకెళ్ళండి పిల్లల్ని
అట్లా అంటారా
వాళ్ళకి కొంచెము అట్మాస్ఫిర్ బాగుంటుంది ఎలా మనకి వరి ఎలా వస్తుంది భీము ఎలా వస్తాయి అనే దాని మీద గురించి కొంచెం మీరు వాటిని చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారంటే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ అనేది వస్తుంది ఇప్పటి నుంచే చిన్న వయసు నుంచే
అంతే అనుకుంటాను నేను గూడా ఎందుకంటే బయటికి యెల్లితే ఇది కొనీ అ ఇది కొని అది కొని ఇది కొని అదొకటి ఆచారం మేడం ని నిజంగా జెప్తనా నేను గతా కొన్నీ డేస్ నుంచి ఏల ఫంక్షన్లు బయ బయటికే యెళ్ళట్లేదు దెల్సా వీళ్ళ భయానికే ఎక్కడికి యెళ్ళినా ఏ ఇగ మళ్ళీ ఏంటంటే పోని ఎక్కడికైన్నా తీసుకెళ్ళి ఏమన్నా కొని కొనిపించి తినిపించిన చాక్లెట్ల ఐస్ క్రీమ్ అవి తినేసరికి మల్లా హేల్త్ టిసుస్ కాఫ్ అస్తది కోల్డ్ అస్తది ఫీవర్ అ అంటది అన్ ఆ వాట చేంజ్ అవుతూ వుంటది మళ్ళ వద్దన్న ఐస్ క్రీమ్ లు దింటరు చాక్లెట్లు దింటరు స్వీట్లు దింటరు వాళ్ళక్ కాఫ్ మళ్ళా నైట్ తంత నిన్ను ఉండరు మళ్ళా అట్ల ఏమన్నా మళ్ళ ఫ్రూట్స్ అవి ఇవి హెల్తీ ఫుడ్ తినమన్నా వీళ్ళు తినరు
ఊమ్
అదే పిజ్జాలు బర్ గాలు బయట
అయ్యోయ్యో వాడ్ జంక్ ఫుడ్ కి అస్సలు అలవాటు చెయకూడదు
మావొళ్ళు అయితే అదే ఎక్కువ తింటరు
ఫుడ్స్ ఏమన్న పెట్టండి మీరే ఓన్ గా ప్రిపేర్ చేసి ఇంట్లో అట్లా ఆ టైపే ఇప్పుడు బ్రెడ్
ఆ అట్లానే నేను పిజా చేసిన మమ్మీ నువ్వు పిజా ఇట్ల ఎందుకు ఏసినావు మనం తిన్న రెస్టారెంట్ ల పిజా అట్లున్ మరి ఏలా
ఆ
మరి అట్లనే చేయాలంటే మనకొస్తదా మనకు ఎట్లాంటే ఏదో బయట అట్లా కోరికలు కలగొద్దు గదా పిజ తినాలన్నట్టు ఏదోక మనం ఇంట్లో ట్రై చేస్తే మావోలు బాగా టూ స్మార్ట్ అన్నట్టు అట్లా లేదు కద మమ్మీ ఇది ఇది మేము దినము అట్లుంటేనే దింటాం అం టారు
ఆ ఆ
బాగా తెలివితేటలు వెరిగానాయ్ స్ నిన్న వాల్ల అన్ని జూసుడు ఆ సెల్లిచ్చినా మళ్ళ అదొక బాధ అళ్ళ ఏ మస్త కోండి మమ్మీ నాకు ఇది కొనీయవా ఇది కొనీ మమ్మీ అది కొనీ మమ్మీ ఆ సెల్లి
మా పిల్లలు గూడా అంతే మమ్మీ ఈ డ్రస్ బాగుంది గదా ఈ ఇలాంటి డ్రెస్ చూడు మమ్మీ కొనుక్కున్నాము సప్ప పంగల్దాము
అవును మొన్ననే మా పాప బర్డే అయింది అందులో బటర్ఫ లా డ్రైస్ సింది ఇట్ల వెనకాల బటర్ఫ్లైస్ వస్తే ఇదదా అది నీ మమ్మీ కొనీ మమ్మీ అంటే కొనీచ్చిన బర్త్డే చదే వేసిన ఇ ఆమె సంతోషాన్ని చూడాలి ఆ బటర్ఫ్లై పట్టుకొని ఆమె అజిస్టిక్ పట్టుకొని అందరినీ విీలు మమ్మీ మా ఫ్రెండ్స్ అందరినీ విీలు మమ్మీ పిలు మమ్మీ అని అంది
ఇక వాళ్ళు స్కూల్ నుంచి వాళ్ళు ఎక్కడ వస్తారు ఈ మన దగ్గర చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారు అంటే వస్తాడు కదా స్కూల్ ఉ ఫ్రెండ్స్ వీళ్ళమ అంటే వాళ్ళందరు చిన్న పిల్లలేనా ఇప్పుడే ఫ్రెండ్స్ బంటకి వచ్చే అంత పెద్దగా ఇలా వాళ్ళుస్తా వాళ్ళు పేరెంట్స్ పంపిస్తారా మా పాప పాప బాగా ఫీల్ అయింది మమ్మీ ప్లీజ్ మమ్మీ ఫ్రెండ్స్ వెళమని ఆ చిన్న చిన్న పిల్లాల జూనియర్ కేజీ సీనియర్ ఏది వాళ్ళు ఎక్కడ వస్తారు సిస్టర్ ఆరు కదా
ఆ మా ఇంట్లో బర్త్డే ఫంక్షన్ ఏంటే ఇంకా చుట్టుపక్కల ఉండే పిల్లలందరూ మా ఇంట్లోనే అల్ల అల్లరిగా ఉంటారు దాదాపు ఆ ీ ఇయర్ బాగా సెలబ్రేషన్ చేస్తాం రీసెంట్ గా మా చిన్నమ్మాయి ఇది చేసినము
అవునా ఆ
ఆ కేక్ తెచ్చుకున్నాము ఒక త్రీ కేజీసు ఇంకా ఎవరిని రిలేటివ్స్ ని ఎవరిని పిలవలే లేదు ఇంకా పిల్లలు మాత్రమే ఉన్నారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ ఆ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఇంటి ఇంటి దగ్గర చుట్టుపక్క అక్కలు ఉండే పిల్లలందరూ ఇంకా ఆ రోజు ఈవి నుంచి ఇంక సిక్స్ నుంచి స్టార్టయ్యిందింట్లో హంగామ. కేక్ కట్టింగ్ వరకు ఎయ్ట్. ట్ వరకూబ్. బ రచ్చ రచ్చా కేక్ కోసేటప్పుడు క్యాండిల్ క్యాండిలూపేస్. తి కేక్ కట్ చేసేటప్పుడు ఎంతొ గట్టిగా అరిచారంటే రీ. సౌండ్ గూడా ఆదాదాసు సౌండ్ బాక్సెస్. కూడా అవ్సరం లేద్.
అదే గదా బడ్డే అంటె అందరుంటేనే బావుంటది.
ఉమ్ వాళ్ళ హ్యాపీనెస్సు అదే అ. సలు చెప్పలేం మాటల్లొ ఇంకదే కదా మనం వాళ్ళ దగ్గర్నుంచెక్స్పెక్ట్ జేసేది.
త చిన్నగున్నప్పుడే ఆ ఒక రకమైన హ్యాపీనెసుంటది. పెద్దగైన కొద్దీ ఆ టెన్షన్ ఈ టెన్షను అసల్ రియల్ హ్యాపీ. పినెస్ కనిపించద్ గద
ఉమ్ ఔను నేను ఎవ్రీ ఇయరూ ఎవ్రీ ఇయరూ మా మా పిల్లల్ బడ్. డే రోజు బడ్డే వచ్చిందంటే. ఏదీనా ఒక చెట్టు తె. చి నాటిస్తానన్మాట. ట వాల్ల దగ్గర అంతె ఉమ్ కుండీలో నాటిచ్చి ఇ కది వా అది. పెంచి పోషించే బాధ్యత మీది అని. ఆ రోజ్ నించి ఆవ్ ఆవు చెప్పేస్తాను వాళ్ళకి ఇంకది వాళ్ళకు వాటర్ బొయ్. ట్ మోద్ద దాన్ని క్లీన్ జేస్కోవడము.
ఔనా బావుంది.
ఉమ్ ఆ అది చిన్నప్పట్ నుంచీ చిన్నప్పట్ నుంచి మనం చెప్పామన్కో పెద్దయ్యాకుందిక్ గూడ్ వాళ్ళకి అది ఒ. కల్వాటుగా అయ్పోతుంది చెట్లు కొ.
రీసెంట్ గా అయ య్ స్కూల్లల్లా పెట్టిచ్చిళ్ళు గాని. నేను గూడా ఈ సారీ. కమా పిల్లల బడ్డేకి మీది ఐడియ ఫాలో ఐదామనుకుంటాన్నా.
అయ్యో షూర్ ఖచ్చితంగా ఉమ్
కమైన సం తోషమనేది ఉం
ఉమ్మ్ అవును ఇప్పుడు వాళ్ళ చేతనే పెట్టి జేర్పిచ్చుకున్నామంటే అది పెద్దయ్యేదాకా ఇంకా వాళ్ళే కంటిన్యూగా చూసుకోవాలన్నమాట, ద ఆ నీళ్ళు పోయడము ఆ నీళ్ళు పోయడము చూసుకోవడం. అమ్మో
ఆహా ఏదైనా ఫ్లవర్సా అంటే మామూలుగ ఏదైనా వె జిటేబుల్స్ వె
ఆహా వెజ్ వెజిటేబుల్స్ ఏం లేదు యాన్ ఇంటి దగ్గర చిన్న మామిడి చెట్టు ఉంది కదా కొంచం కాళీ ప్లేస్ ఉంది మామిడి చెట్టు తెచ్చి నాటిచ్చాను అనమాట
అవునా
కొంచెం పెద్దది అయ్యింది త్రీ మంత్సే కదా అయ్యింది ఆ ఆ
మామిడి చెట్టు పెట్టిచ్చిల్ల మీ నువ్వుకూడా ఏదన్న పెట్టిస్తా అయితే
హ్మ్ ఇంకా అది పెద్దయ్యేదాకా ఇంక్ క అది మా అమ్మాయే చూసు కోవాల దానికి ఏమన్నా అయ్యిందంటే మ్మ్ జామకాయ చెట్టు చూడాలి నేను మ్మ్ ఆ అవును
ఏదన్నా ఒక చెట్టు అయితే ఖచ్చితంగా మిమ్మల్ని ఫాలో అయిత ఈ ఐడియా ఏదో బాగుంది వాళ్ళకు కూడా ఈ మళ్ళీ ఈ నెక్స్ట్ ఇయర్ వరకు ఆ చెట్టు మంచిగా ఎట్లా పె పెరుగుతా ఉంటది వాళ్ళగుడా కదా బాగుంటది కొంచెం పర్యావరణాన్ని కాపాడనట్టు కూడా ఉంటది